హలో వినిపిస్తుంద
ఆ వినిపిస్తాంది అన్
తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే ఇంటి నుంచి వచ్చా
అవునా ఎందుకు ఒకేసారి రేపు రావాల్సింది వెళ్ళల్సింది కదా
రేపు కళాశాల ఉంది కాబట్టి ఈ రోజు వెళ్తుంన
ఓహో
హు
జరిగింది పెళ్లి
పర్లేదండి బాగ జరిగింది
ఊ
అందరూ వచ్చారు ఇంకా మా బంధువులంతా
డ్రెస్ ఏమి వేసుకున్న చీర కట్టుకున్నార
అవన్నీ మనకి అంత సెట్ అవ్వండి
డ్రస్ వేసుకున్న
ఆ
ఊ
నైట్ ఉకే ఫార్ ఫ్రాక్ మార్నింగ్ కుర్త సెట్ గొన్న అది వేసుకున్నా
ఉ హు ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి
నేనే చేయలేదండి ఇప్పుడే కాఫీ తాగాను ఇంకా వ్యాయామం చేయాలి చేసి ఇంక స్నానం కేళ్ళాలి
మీరేప్పుడొస్తారు కా ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నారా
ఉన్నా ఇంక రేపు ఈ టైం కంతా ఉంటా పీజీలో
ఆహా
పిజి ఎం నేను ఆ గురువారం వచ్చాను గురువారం సాయంత్రం వచ్చాను ఆ రోజు ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళి పక్కనే వి వినాయకుడి గుడి తెరిచారనమాట
మ్
పూజ చేసి ప్రసాదం పెట్టి ఇంకా మాత్త వాళ్ళ ఇంటికెల్లి ఉండేసి ఆ రోజు మాత్త కొడుకుది పుట్టిన రోజు ఇంకా కేక్ కట్ పించి ఇంకా నైట్ వరకు ఉండి నైట్ వచ్చేసాం ఇంటికి
ఏ రోజు అది
గురువారమే అంటే అక్కడ దిగి డైరెక్ట్గా ఇంటికి రాకుండా అట్లే వెళ్ళిపోయాను మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఇంకా ఆ రోజు నైట్ వచ్చాం అందరం
మీ అమ్మా ఏం చేస్తాన
మామ్ మా అమ్మ షాప్ కాడికి వెళ్ళిన్నారు అంగడికి వెల్లిన్నారు
ఇ తమ్ముడు
మా తమ్ముడు వాళ్ళ స్నేహితులతో బయటికి కేళ్ళాడు ఇంకా మా నాన్నగారు రు మిద్ది పైన ఉన్నారు నేనొక్కటే ఉన్నా ఇంట్లో
ఉ
ప్పునీన్నారు మా అమ్మ గారు ఇప్పుడే వెళ్ళారు
ఉ
ఇంకేంటండి ఆ పిల్లలు ఉండిన్నారు పొద్దున వచ్చారు వచ్చి ఇంట్లో గోల చేసి టీవీ పెట్టించుకొని వాళ్ళు దయ్యం కథలు పెట్టు అని చెప్ ప్పారు కానీ పెడితే భయము చూ అంటే దయము వచ్చేరికి భయపడిపోతారు నేను తీసేసేన అంటె వద్దు అంటారు నేను వాళ్ళ దగ్గరే కూర్చో ఉండాలి దయ్యంవే పెట్టినప్పుడు అంతా నే పైకి లేేసే చాలి ఇంక ఏడేస్తాడు కూర్చో కూర్చో అని
ఉ ఎంత మంది పిల్లలు ఉన్నారు
పిల్లలు ఇద్దరున్నారు ఇంకా ఇప్పుడు కింద పార్క్ ఏమన్నా వెళ్లారేమో పార్కు దగ్గర అండి అంటే ఇప్పుడు మన పీజీ నుంచి ఆ సాయిరాం పిజీ అనుకోండి మన పీజీ నుంచి సాయిరాం పిజీ
ఉహు
ఉ ఇంకేంటి మీరేం చేసారు ఇంట్లో
ఏం చేయలేదండి తినడం మా రెండు రోజులు పెళ్ళికి వెళ్ళాము ఆ రోజు పడుకునానికి బుధవారం మూడు అయింది ప్రొద్దున్నే ఎనిమిది ఎనిమిదిన్నరకు ఎ పెళ్ళి మార్నింగ్ మళ్ళీ ఆరు కి లేసి
ఉ
మళ్ళీ తయారయి మళ్ళీ పెళ్లికెళ్ళము అలాగే జరిగింది పెళ్లి అయిపోయింది మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసి
ఆహా ఇన్స్టాగ్రామ్ లో ఇది ఒక ఒకనొక ఒక కపుల్ ఈ రీల్ ఫేమస్ అవుతుంది చూసారా మీరు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చంపేసింది పెళ్లి కాబోయే వాళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు పెళ్లి కాబోయే వాళ్ళు వాళ్ళు
హు
అమ్మాయికి ఏమంటే ఇం లవర్ ఉన్నారు అనమాట వేరే వాళ్ళు
ఉ
వాళ్ళ ఇంట్లో ఏమంటే వేరే వాళ్ళతో పెళ్ళి కుదిరిచ్చారు వాళ్ళ ఏమంటే బాగా డబ్బు ఉన్నోళ్ళు అంట బాగా ధనవంతుల అనమాట అబ్బాయి చూడడాానికి కూడా బాగు నాడు అయితే ఆ ఆ ఆ అమ్మాయి పుట్టిన రోజు కొండపైకి వెళ్లారంట వెళ్ళింటే ఆమె పై నుంచి తోసేసింది అతన్ని
ఉహు ఎక్కడ జరిగింది అది
ఇది వేరే చెప్తా ఏదో ఏదో వేరే స్టేట్ లో నార్త్ ఇండియా స్టేట్ లో
ఉహు
అబ్బాయి హీరోలా ఉన్నాడు తెలుసా
ఉహు
అతనికి బట్టతల అంట విగ్గు పెట్టుకని ఉన్నాడంట నాకు అతను విగ్గు పెట్టు కోవడం నచ్చలేదు అందుకే చంపేశాను అని చెప్తుంది ఏమన్నా రీజన్ అది
అంటే వాళ్ళ ప్రీ ప్రియుడు కోసం చంపేసింది
ఆ మళ్ళీ వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్న ఏమన్నాడంటే ఆ ఒకవేళ నిజ నిజంగానే నా కూతురు తప్పు తప్పు చేసింటే అతన్ని ఎక్కడైతే తోసేసింధో అక్కడే పోయి తోసెయ్ అండి ఆ అమ్మాయిని కూడా అనీ చెప్పాడంట కానీ బాగున్నాడు అతను మాత్రం
ఏం చేద్దామండి ప్రేమ అట్లాడిది
కానీ ఆ అమ్మాయి వాళ్ళ ప్రియుడి కంటే అతనే బాగున్నాడు తెలుసా చూడ్డానికి
కానీ ఆల్రెడీ అక్కడ వాళ్ళ
ఉ ప్రేమ గుడ్డిది
అవునండి ప్రేమ గుడ్డిది
ఆ వాళ్ళ కొండకి అంటే ఆమె పుట్టినరోజే ఆ రోజే అతను గిఫ్ట్ ఇచ్చాడు కార్ లో సెలబ్రేట్ జేశాడు నెల ఆ లేదు పెళ్లి కాబోయే వాళ్ళు ఉ నెలకి ఆరు ఆరు వందల కోట్ల అంట అతనికి వచ్చేది
వాయమ్మో
ధనవంతులు ఏం చేయలేం ఇంకా
అంతే వాళ్ళ కర్మయ్య దేవుడు రాసేసిండు
నిజమేనండి
ఆ ఈ టైం కి ఇది చెయ్యాలని దేవుడు రాసేసిండు ఆ
ఇంకేంటి విశేషాలు
ఏమున్నాయండి ఇక్కడమ్ లేదండి ఇంకా ఇంకా మా క్లాస్ మా ఎవరు రాలేదు నేను ఒక్కటే వచ్చ
ఆహ మిగతా వాళ్ళు ఎప్పుడుస్తారు
రేపో మరున్నాడో వస్తరు
ఆహ
నేను ఫాస్ట్ గెల్ల కాబట్టి అందుక తొందరగా వచ్చేసాను వార్డెన్ నుంచి సైకో అ
నా ఇంకో స్నేహితురాలు అదే మీ స్నేహి తురాలు నా స్నేహితురాలు కామన్ గా ఒక పేరు ఉంది కదా
ఎవరండి వాళ్ళు
మా బ్యా మా ఆరుగురిలో
ఆ
మారుగురు అది అందరు అబ్బాయిలతో మాట్లాడుతది ఆ అమ్మాయి తెలుసు కదా మీకు
ముస్లిమ్
ఇది మమ్మీ కాదు
మ్మ్
అదే ఒక అమ్మాయి అందరితో మాట్లాడుతది మీ స్నేహితుల వాళ్ల అన్నతో కూడా అదే అన్నతో తమ్ముడితోన మాట్లాడుతది ఆ అమ్మాయి ఆ రోజు నేను బేస్తది గురువారం మద్ మధ్యాహ్నం నుంచి వెళ్తాను నాకు అటెండెన్స్ లేదు కాలేజ్ చూసుకొని మధ్యాహ్నం నుంచి పోతాను అంటే ఆ అమ్మాయి ఏమనింది తెలుసా బుధవారం లేదు ఎవ్వరు రారు నువ్వు తప్ప ఎవ్వరు రారు ఊరుకే వేస్ వస్తున్నావు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి ఆ బుధవారం నేనే ఏమనుకున్నా బేస్తవారం అట్లా వెళ్దాం అనుకున్నా అంటే మధ్యాహ్నం నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ అమ్మాయి లేదు పొద్దు నేనే వెళ్ళిపో ఎవరు రారు ఎవరు రారు అని చెప్పి అందరిని పంపించేసి ఆ అమ్మాయి మాత్రం గురువారం కళాశాలకి వెళ్ళింది కోపమాచ్చేసింది ఆ ఆ రోజు మొత్తం వెళ్ళింది ఎంత కొవ్వు అసలు అమ్మాయికి ఏమన్నా అంటే మీరు కాకపోతే ఇంకెవరు అ అర్థం చేసుకుంటారు నేను సోమవారం మంగళవారం కూడా రానుకోవాలి ఆ కళాశాలకి
అవును లే అదేదో మీకెందుకు చెప్పాలా పాప మీరు వెళ్ళండి మేం పోతాం
కాదు ఆ ఆరోజు సాయంత్రం కూడా ఆ ఆరో సాయంత్రం కూడా అడిగా నిజంగానే రావా అంటే ఏమో చూస్త లే అనింది ఆ గురువారం మాత్రం వెళ్ళిందింట కాలేజీ అందుకే స్నేహితులు నమ్మ కూడదు
అందరూ అలాగేమ్ ఉండరులెండి
ఆ అందరూ అలా ఏం ఉండరు కొంతమంది ఎక్కడున్నారు గాలి ఎక్కువ వస్తుంది
ఇక్కడ మా బయట తిరుగుతానండి నేను
మ్
ఎలా ఉన్నంది క్లైమేట్
అవునా ఇక్కడ పడింది ఇందాక వర్షం
ఆా
మ్ మ్ హు
మ్
మ్
ఏమండి ఏం తిన్నారు మధ్యాహ్నం పద్దులు
పొద్దునా ఇడ్లీ చికెన్ తిన్నా మధ్యాహ్నం చపలు తీసుకొని వచ్చారు ఇంకా అవి తిన్నాను ఇప్పుడు ఇందకే కాఫీ తకా నైట్ కి ఏమో తెలిదు ఇం క అమ్మ ఇస్తదో తెలుసా మా ఇంటి పక్కన పిల్లలు కొత్తగా డాన్స్ నేర్చుకోడానికి డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు అక్కడ వాళ్ళ మేడం భయపెట్టిందంట వాళ్ళని అంటే వాళ్ళు అల్లరి చేస్ ారని చెప్పి మీరు అల్లరి చేసి మీకు దయ్యాన్ని బట్టి చేస్తానని చెప్పిందంట అది వాళ్ళు పాపం నిజమను కోని అప్పటి నుంచి ఆ డ్యాన్స్ క్లాస్ లో దయ్యం ఉంది మే మెల్లం దయ్యి ఉంది మే మేల్లం అని ఆగిపోయారు డన్స్ క్లాస్కి వెళ్ళకుండా ఆ ఇంటికోచ్చా క ఎందుకు వెళ్ళట్లేదే మీరు డ్యాన్స్ క్లాస్కు అంటే అక్క అక్కడ దయ్యముందక్క అందు కే ఏళ్లట్లేదని చెప్
ఆ దగ్గరేనా వాళ్ళ డ్యాన్స్ క్లాస్ అ
దగ్గరే ఉండొచ్చేమో
మ్ హు మ్
ఇంకేంటండి మరి
రేపు ఎంతకు స్టార్ట్ అవుతారండి
రేపు మధ్యాహ్నం ఒకేసారి తినేసి పన్నెండు పన్నెండున్నారకు అట్లా బస్సు ఎక్కుదాం అనుకుంటున్నా మ్ మ్ మల్లి మా సర్ కి లే టరివ్వాలే రేపు రాసు రాసుకోనోచ్చి
మ్ లవ్ లెటర అండి
అందుగా అం లేదులేండి ఇట్లా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే పొద్దున మూడుకి ట్రైన్ బుక్ చేసాను పొద్దున వచ్చేద్దాంమని కానీ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అందుకు ఇంకా అప్పటి కప్పుడు బస్ ఎక్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకే ర దాని లేఖలో రాసి వాళ్ళకి సబ్మిట్ చేద్దామని
ఉండవండి అట్లా మాకు వారాలు వారాలు తీసుకున్నట్లేం కాదు
త ఊరికే రాపిచ్చుకుంటారు ఏం కూడా లాభం ఉండదు మళ్ళీ ఊరికే వేస్ట్ దానికంతా వాడుకుంటారు
సరే లేండి అయితే
ఆ ఒక్క నిమిషం అ సరేనండి మరి ఉంటా బాయ్